హలో
చెప్పండి
ఏం చేస్తున్నావ్రా
ఏం చేస్తలేరా నువ్వేం చేస్తున్నావ్ రా
ఏం చేస్తలే తిన్నావా
తిన్నా నువ్వు తిన్నావా
ఇంగ తినలేదు ఎం కూరా ముద్ద
హ్మ్
సండే స్పెషల్ ఏం లేదా
సండే స్పెషల్ ఏం లేదు ఈరోజు అంటే మేము స్పెషల్ ఏమో అన్ సండేనె స్పెషల్ అని ఏం అనుకోం మేమ్ ఎప్పుడు పడుతె అప్పుడె తెచ్చుకుంటాం ష్
హు
శ్రీరామనవమి ఎట్ల చేసుకుంటరు శ్రీరామనవమీ శ్రీరామనవమికి ఏడికి పోతురు
మేమా ఇంకేం డిసైడ్ గాలే మా ఊర్లనే గుడిలొ కళ్యాణం అయితది
ఉ కళ్యాణానికి పోతురా మల్ల
పోతం నువ్ పోవా
నిన్ను పోతా
ఉ
పోతనేను
ఉహు మరి ఇంకా చెప్పండి
ఏం చేస్తున్నారు
మనుషులు మొత్తం మారిపోయిరు
ఉ అవును
ఎందుకు
మారిపోయినోళ్ళే మారిపోయినోళ్ళ గురించి చెప్తారు
ఇటు నేను ఏడ మాడిపోయినరా చి మారిపోయినరా
నువ్వే కదా మారిపోయినవ్
తెలుసుందిరా డెక్తలేరు మనుషులని జాబ్ వచ్చిందని మా కూడా వచ్చినప్పుడు చెప్ వాతంతిరా
జాబ్ వచ్చిందని కరెక్టే
మాకు కూడా వస్తది టైం
హుమ్ వస్తా వస్తది ఎందుకు రాదు
ఏంది
ఎందుకు రాదు వస్తది
మరి
ఉ
వాన వస్తుంది బట్టలు తీస్తున్నా బయట
చాలా వడుతుందా
లేదు లేదు
హు
మీ సైడు
మా సైడ్ ఏం లేదు
ఎండాకాలం ల వాన వస్తది కదా ఉ
ఈ మర్చి ల ఒక్కటి కాదు ఆ వాళ్డ్ వారు వాల్డ్ వారు అయ్యింది ఉగాది అయింది రంజాన్ అయ్యింది ఉ మళ్ళా వస్ శ్రీ రామనవమి అయితది
ఊ ఇంకేమవుతది
గ్యాస్ షార్టేజ్ అయ్యింది.
ఊ అం
ఉ ఎండలు కొట్టినయ్ ఆ వానలు కొట్టినయ్ సలి కూడ పెట్టింది మధ్యల ఊ ఇన్ని చూసినాం మార్చిలో ఒక్క మార్చి లోనే
మార్చే అందుకే నీ బర్త్డే కదా అందుకే
నా బర్త్డే అని నీకేట్ట తెలుసు బ్రో
నాకెం తెలవద్ మా దోస్తాన్ నువు ఎప్పుడ్నుంచి
ఊ
మీరన్నా మర్చిపోతారు మాది మేము
లే లే నీ బర్త్డే నాకు తెలుసు
ఉ చెప్పాకబ్బా ఎందుకు చెప్తున్నావట్లా చెప్పొద్దు నా బర్డె మే ట్వంటీ త్రీ కాదు మర్చిపోయినవ్ మస్తు గుర్తుకుంది గ్రేటే
ఆహా
మల్ల మల్ల దోస్తానంట
ఏ షి ఏమో ఏమో గుర్తుకులేదు మళ
నువ్వది ఎసుకోరా
ఆ చేసుకున్నాం
ఎట్ల ఎట్లయింది.
మంచినే అయింది.
మంచిగనే అయ్యిందా
ఉ
ఊ పోలే మీ ఊరికి
మా ఊరికి పోలే పండగ్కి
ఊహు
అంటే పండుగ రోజు మాకు లీవ్ లేదనమాట.
ఎందుకు ఇయ్యలే మీ మేనేజర్ ఎప్పుడు లీవ్ లియ్యడే ఏంది
ఊ ఇయ్యడు అంతే మా మేనేజర్ పని పని పని పని ఏంతసేపు పనే కావాలి.
అహొ ఇంకా రీల్ చేస్తున్నావ మరి
నాకు రాదు గా చేయనికి
చేయాలి కదా
నువ్వుంటే చేసాం అని నాకు ఇడా ఏడా వస్తది
అమ్మ నువ్వు ఆడ నేను ఇడా నేను ఇడా చేస్తున్న
మరి నాకు రాదుగా నేను ఎప్పుడున్నా సింగిల్ రీల్ పెట్టాంగా చూసినవా ఎపుడన్న
లేదు మీ చెల్లెతొ చేస్తావురా మీ చెల్లె మస్తు చేత్తాది తెల్సా
ఏం పని మరి
అవును మీ చెల్లికి కూడా ఏమైనా జాబ్ చూడకపోయినావ మరి
ఎందుకు మేము అందరం చేస్తున్నమ్ సరిపోతులే ఇంకా ఆమెకు స్పెషల్ గా చూడాలనా జాబ్
ఆ ఏం వొద్దు తీ మంచిగా తిని ఉంటాది
అ
ఇంకా పెళ్ళి చేయిరి పెళ్ళి చేయిరే సంబంధాలు చూషి
అదే అదిగ
అయిపోతాది ఎంజాయ్ హు అంతేన ఇజా
పెళ్లి మీద సోపు ఉంది చేసుకుంటాదట
ఉహూ బ్రాతిమలాడుకొని చేస్తావు మీ చెల్లికి
ఆ సూనక్క
ఆ
ట్టే చూడాలి లేకపోతే మా మధ్య వచ్చి అమ్మ మీ మీ చెల్లో తేమాన్
అంతేనా చెప్ ఇంకా
చెప్పాలే
అందరు మంచిగుర్రా
ఆ మంచిగా ఉన్నారు మీరందరూ మంచిగురా
అందరం మంచినే
ఆ
పోయినావ మళ్ళ ఇరోజు డ్యూటీ కీ సండే కదా ఉండదేమో ఉండదా సండే సండే
సండే ఉండదు ఒక్కొక్కసారి ఉంటది ఒక్కొక్కసారి ఉండదు
అవునా
ఆ
మీ సార్ పేరు ఏం పేరు
మా సార్ పేరా కుమార్
ఆహ
అ
నక్ నంబర్ ఇయ్యి మాట్లాడుతా
ఎందుకు
టచ్చర్ చేస్తుండు అన్నావు కదా
కొడుతరు
లేకపోతే రిసైన్ చేయక్ పోయినవ్ రా మరి
రిజైన్ చెయ్యాలే గని ఎందుకు ఇప్పటికి ఇప్పుడు రిజైన్లు అని ఇది ఫైనాన్షియల్ ఎండింగు అ
అవునా అంటే జీతం పెరుగుతాయ ఏంది?
ఏ ఇంక్రిమెంట్స్ ఏమి ఉండయి. అంటే? ఫైనాన్షియల్ ఎండింగ్ కదా ఇప్పుడు పోయినా ఏం యూజ్ ఉండది.
అవునా? నీకు ఈ యాప్ గురించి తెలుసామల్లా?
తెల్వది.
తెల్వదా?
ఆ మొత్తం తెలియదు కొంచెం కొంచమే తెలుసు.
ఏం తెలుసు
కొంచెం అంటే ఇది యూజ్ అవుతదని తెలుసు అంటే వేరే లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు హు అండర్స్టాండ్ చేసుకోనికి లా తెలుగు అండర్స్టాండ్ చేస్ కొనికి అని
ఆ రైట్ నువ్వు కూడా లాగినయితేవేమో అని అడిగినా కదక్క ఒక్క రోజు గుర్తుకుంద
అవును
ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్పిన నీది ఐఫోన్ అన్నది ఐఫోన్ల లాగిన్ కాదని అన్నావుగా అని ఊకున్నా
హు
ఎందు కై తలే మరి
ఏంటిది
ఐఫోన్లు రావా ఈ యాప్లు.
నాకు అది తెల్వదు మరి ఐడియా లేదు.
ఆహా! అంటరుగా? కొన్ని యాపులు కావాలి.
కొన్ని అయితే కావుమరి. ఐఫోను, కొంచెం సెక్యూరిటి.
ఆ! మంచి ఉంది ఒకస మనకే దేనికన్నా అవసరం వస్తాయి గ మనీ
ఉమ్! కానీ అంటే? మరి అందులో అయితేలే అయిపోన్ నాకు. అక్కడ నాకు ఐఫోన్ ఉంది నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చేసాను.
అర్థమయితాయి.
అంటే
చెప్పు ఇంకా ఎప్పుడు వంటవు మరి
నాక ఒక్కొక్కసారి ఏమో జల్దీ పంట ఒక్కొక్కసారి ఏమో లేట్ అయితది
జెల్ది తిన్నట్టున్నావ్ గా ఈరోజు
తిన్న కానీ కొంచెం ఆఫీస్ వర్క్
అంటే నిది వర్ కేంటిదసలు
నిను ఎయిటల్ ల్లో సెల్స్ మనేజర్
అవునా మేనేజర్ అయితే ను
అవును
వ్యూ నా ఎప్పుడు వస్తాయేమో అంత పెద్ద పోస్ట్. నాకు ఎప్పుడొస్తాదో ఏమో
సాదువుకుంటే వస్తయి
అబ్బా చదువు కాడికి రాక్ర నువ్వు ప్లీజ్ నా రిక్వెస్ట్
సంక్ చదువుకుంటే ఎవలకైనా వస్తాయి
ఉ కొందరికి సాగుకోకుడా వస్తుంది అంటారు కదా అదృష్టవంతులుంటారు.
అది ఉండాలగా ఫస్ట్
ఏమో
అదే ఏమో అంటున్నా మరి చెప్ప అదే చెప్పలేము మరి ఉండాలిగా ఉ కూడా అద అంటున్నా చెప్పలేం మరి ఉండాలి గా అంటున్
అంతే ఎంజాయ్ చేస్తున్నాం చాలు
ఉ అవును ఏ అయిన ఎం బాదా ఓ అంటే అక్కన్ పా అక్ క్కా ఇదిగోని అక్ ఉ అంటే అక్క అదిగని అంటే అయిపోయి.
అం తె గా మరి నాకు మా అక్క ఉంది చాలు. మమ్మీ, డాడీ, అక్కా
ఉ అదే ఇట మమ్మీ దాడింకూడా ఆడ్ గారు కొన్ని కొన్ని
అవును కొనీ ఆ కనే అడు త్తం ఎందుకంటే డాడీ వాళ్ళు కూడా ఇప్పుడు అది కొంపి ఇది కొంపి అంటే.
సెక్ సెకెతరు
ఉ ఓ
అన్న అక్కనే అడిగాలీ ఉ అక్క మడి కావాలి అ
ఆహా తిండా నువ్వు తింటావా ర శవర్మ తింటవా
నాకు షవర్మ అంటే పానం
సేమ్ పించ్ తెలుసా
నీకు మండి అనికుంట ఇష్టం అనుకుంటా
రెండు ఇష్టమే, అంటే చికెన్తో చేసినై ఏవైనా ఇష్టమే.
నాకు చికన్ మస్తు ఇష్టం.
హ్మ్ అదే అంటున్న నేను కూడా చి కన్ తో చేసినవి ఏవైనా తింట నీకు అయా గ్రేటె అట్ట ఎట్ల కనిపెట్టినవ్
నీకు మెద
తిన్ అన్ని తినాలి అన్ని తింట అన్ని తింటా నేను నువ్వన్న తినవు ఇంకా కానీకి సాల్ సాగము
నాకు మెదడు ఉంది అందుకని నేను మెదడు తిన, నీకు మెదడు లేదు కాబట్టి నువ్వు మెదడు తింటవ్ ఉమ్
బోటది ఒకటి అడుగుత చెప్పు బోటి తింటవా
బోటినాన
తలకాయ్
తలకాయ్ కూడా తిన నేను, ఎవరు తలకాయ్ తినే అంత కాదు నేను.
ఆహా నేను మేక తలకాయ్ అంటున్నా
తిన నేను
ఏవి తినవ్ మరి నువ్వెందుకు ఉండి వేస్ట్ నువ్, ఉన్నప్పు ఉన్నప్పుడే తింటం సచ్చిపోయినంక తింటమా
మరి నాకు నచ్చని తినేడబెట్టుకోవాలి మరి నా కక్కి తిన్నంక కక్కితే బాధ ఊరికి పంపి పోతే పోతదంటే తినేం లాభమప్పుడిగా
సరే నువ్వు అయితే వండుకో ఇగ సాలు గని మస్త్ అయిపోయింది
మరి తిని
ఏ ఒర్రక్ నువ్వు ఇగ నువ్ పో బయ్
అదెందది
సరేనా, బాయ్ మరి.